హు ఎంజేస్తాన్నావ్ చెప్పు
తిన్న కూర్చున్న
హు టేబుల్గా కొంత బాగొచ్చినాయి పూలు
అవేవొచ్చిన దేవుడికెళ్ళిపోతాయి
అసల్ ఎండిపోయినాగని బాగ్ కన్పిస్తాయి కదరా బాగున్నాయి పెద్దగా పుల్వ్వీ
హు
ఏం టివే
ఉన్నాయి తీస్కో కోస్కడా
హౌస్ కన్ కన్స్ట్రక్షన్ చేసేది చూసినవా ఎప్పుడన్నా
ఆ ఇంటికాడ ఉన్నపుడు చూసినా
నా ఊర్ చూసుంటివా
నాక్ మా అన్నే తెచ్చేది
ఆ
మా అన్నాయి కట్టిండేది
హు ఫస్ట్ వాస్తు చూసి అది యాడ వస్తుంది అంతా ప్లానింగ్ చేసుకొని
హుమ్
మళ్ళీ పిల్లర్ చేసేసి గుంతలు తీస్తారు ఆ గు అది కాదు ఫస్ట్ పిల్లర్స్ ఏస్తారు
గుణ అది గట్టుకు కుదర్లు ఏసేది
ఆ గుంతలు తీస్తారు కదా ఫస్ట్
ఇంగ అదే బునాదంటే
ఆ గుంతలు తీసి అవి యేసి మళ్ళా చుట్టూ గునాలుదీసేది
ఇంగ దాన్నే లే గునాది అనేది
ఆ
ఒక్కరే ఇంగ అదయ్యాక పిల్లరు లేప్తరు
ఆ పిల్లర్ లేస్తే గోడల్ గట్టదే
ఉమ్ గోడలు గట్టి పైన అవి స్లాబ్ ఎత్తరు స్లాబ్ యేసినాక నీ లు పెట్టి కొన్ని రోజులు బాగా నానే దాన్కి గోడ గోడకి ఆ
ఆ
పైనా గోడ చింత్తయ్
ఉమ్
కరెక్ట్ గైనా
ఫస్ట్ సిమెంట్ పెల్లల్ తో కట్టి సిమె మట్టి పెల్లలతో కట్టి దానికి నీళ్లు పెడతారు కొద్ది రోజుల అయినాక దానికి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేస్తారు
అ
ప్లాస్టింగ్ చేసినాక మళ్ళ రూమ్స్ లో మన కిచెన్ అది బెడ్రూమ్ అది దానికి తక్క టు డిజైన్స్
పిల్లరు బడితే ప్లాస్టింగ్ తో అయినా చేస్తారు లేకుంటే ప్లాస్టింగ్ చేసినాకా స్మిత్ చేస్
ఉమ్
నెక్స్ట్ పైన మోల్డ్ గదా యేసేది
ఉమ్ వాళ్ళే ఏప్పిస్తారు
ఆ మోల్డ్ కి సప్రేట్ మన్ను ఇక్కడ వచ్చేసి మ మన్ను దొరకదు ఇసుక అంటరు కదా మన సై డు అది దొరకేలేదు జల్లి అని సిమెంట్ మిక్సింగ్ వస్ ఉంది ఇల్లు కట్టేక అది వాడేది ఇసుక అసలు ఎవ రు వారు వేళ ఇంకట్టే చూసినం గదా ఇసుక అనేదే దొరకదు ఆ జల్లి వస్తుంది సిమెంట్ మిక్సింగ్ గ్రైండర్ దాంతోనే దాంట్లోకి సిమెంట్ కలుపుకొని ఆ అది ఏమంటారు కాంక్రీటే ఏమి యేసేది సిమెంట్ది
అదే కాంగ్రీటు
ఉమ్ దాట్లేస్తారు
అదే యేసేటప్పుడు టెంకాయ కొడతారు కాంక్రీట్ యేసేటప్పుడు పైన
ఉమ్
టెంకాయ గొట్టి చె
ఉమ్
పిల్లర్స్ పది అట్లా వెయ్యాల అంటారు కదా సరి వెయ్యాల అంటారు బేస్ వేయకూడదు అంటారు ఎనిమిది కానీ పది కానీ పన్నెండు కానీ అట్లా మోల్డ్ అయిపోనాక మోల్డ్ ది అంత ప్లాస్టిక్ చేసేసి లోపల్ రూమ్స్ లో అంత ప్లాస్టింగ్ చేస్తారు కదా
ఆ ప్లాస్టిక్ ఎలా చలం అయితే
ఆ
అప్పలు తెలిస్తే కాదు
ఆ
అంటే చల్లగా ఉంటది ఎట్లా నీళ్లు పెట్టుంటారు కంటీ
ఆ నెక్స్ట్ ఫ్లోర్ కి అంతా చేసేస్తారు సిమెంట్ ప్లాస్టింగ్ బండలు టైల్స్ ఉంటాయి గ్రానైట్ ఉంటాయి టైల్స్ వచ్చేసి హెల్త్ కి మంచిదంట అది గ్రనేట్ అయితే గ్రానేట్ లో ఐరన్ ఉంటది అంట ఎక్కువ మా మరిది కొద్ది దిమ్ మన పాదం కి అది తగులుతా ఆ గట్టి అంటుకుంది కాళ్ళ నొప్పులు వస్తాయి అట్లా అంటారు హెల్త్ పారంగా టైల్స్ అయితే లేమ్ ఉండే లేదు టైల్స్ స్మూత్ ఉండేది ఐరన్ ఉండే లేదు టైల్స్ లో అవి హెల్త్ అంతకు మంచిదే అవి వేపిచ్చుకుంటా అంటారు
ఉ
ఆ రెండిట్లే ఎవరు ఆప్షన్ వాలదు వాళ్ళకి తగ్గట్టు డిజైన్స్ ఉంటాయి అవి వేయించుకుంటారు నెక్స్ట్ ఆ టీవీ దగ్గర అవన్నీ రూమ్స్ లో కబోర్డ్స్ కి అంత డిజైన్స్ వేప్పించుకొని
అవి నల్లక్ అవి ప్లాస్టింగ్ చేసినాక మల్ల ఎప్పు
ఉ ప్లాస్టింగ్ చేసాక
ఉ
అ వాళ్లు ఉడ్ వర్క్ చేస్తుంది వుడ్ వర్క్ కి ఇవి టేక్ చెట్టు ఉంటాయి కదా అవి ఏ ఈ యూస్ చేస్తారు
ఉ
ఫుడ్ వర్క్ చేసేడానికి టేక్ చెట్టు నుంచి చేసింటారు కదా చెక్క అది వాడతారు
ఏ మళ్ళీ ఇ వేపించుకోవచ్చు ఊర్లకి
ఉ ఏంటిది
అవే డోర్స్
హ అవే ఇంగ వుడ్ వర్క్ అంటే
ఆ
మళ్ళా నార్మల్ డోర్స్ కి వచ్చేసి ఇప్పుడు పాలిష్ తరా వస్తది అది ఏపి సార ఇప్పుడు ట్రెండ్ అది మెయిన్ రోడ్స్ కి ఆ బెడ్రూమ్ డోర్స్ కి దాండ్లకి పాలిష్ చేపిస్తారు
హు
అంటే కొత్తగ కనిపిస్తది బాగా ఏమంటే షైనింగ్ లాగ ఉంటది చూస్తే దూరం నుంచి
అవి కొంచెం టైం పడుతది డోర్స్ వయితే
హ్యాండ్ తోని వేస్తారు మిషన్ తోని వేస్తారు మిషన్ తో వేసేది కాస్ట్ ఎక్ వా
హు
అయితే చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడైతే అక్కడైతే సో సోమ్పనేది
హు
ఇక్కడ అందరూ సో సోంపు తొగి పెట్టింటారు అంటే ఇక్కడ వారనికి ఒకసారి నీళ్ళు వదిలేది అక్కడ వాటర్ రోజు వదులుతారు రోజుకి ఒకసారన్న వదులుతారు ఇక్కడ వారం ఒకసారి ఇంగ వాటర్ గినుక వదలలేదు అంటే వాటర్ వదల లేదు అంటే ఇంకా మనం తొలిచుకోవాల ఒక లోడ్కి నాలు నాలుగు వందలు అట్ల ఒక ట్రాక్టర్ లోడ్ వస్తుంది అది నాలుగు వందలు అట్ల
ఊ
టౌన్స్ లో చాన మంది తోలుచుకుంటారు కానీ వాటర్ చాలా కష్టం టౌన్ లలో ఉండే వాళ్ అన్నిటికీ అవసరమే వారం కి ఒకసారి వదులుతారు ఆ ఒచ్చిన నీళ్ళు వారం వ అంత సరిపోవాలంటే అయ్యలే అందుకే సొంపు ఎక్కువ పెద్ద పెద్దగా తొవ్వి పెట్టేసుకుంటారు అట్ల ఎంత వరుకో అంతవరకు తక్కువ వచ్చింది అంటే తోలుచుకోవాల ఇంగ
ఊ
వర్షాకాలం వచ్చింది అంటే సోంపులేకి నీళ్ళి పోయేది అట్ల రెడీ చేపించుకోనింటారు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ అన్ బనకి పెట్టేసేది మళ్ళా కంటిన్యూ చేసేది అట్లే ఓపెన్ చేసి
అంటే ఆ నీళ్ళు ఎక్కువ వడ బుద్ధిగాదు
ఇగవి
సొంతలోటి
ఎందుకు
ఏ స్మెల్ వత్త అంటే ఏమైనక్
క్లీన్ చేసుకుంటరా క్లీన్ చేసుకోకుండా
ఎంత క్లీన్ చేసినా రోజ్ స్టోర్ చేసి ఏమో
ఎబు మాముూల్ టాంకిలోవన్
అంటే అవేం మనం చూడం కాబట్టి అంత అనిపియదు
అవ్వ
దీంట్లో మనం చూస్తే
క్లీన్ చేసినప్పుడల్ల చూస్తంట ఇంగ దీంట్లోను అంతే మేమయితే నీట్గా పెట్కునేది
మరి ఏం చెప్తుండలేద్ దాంట్లో మొన్న క్లీన్ చేసింట రెండు నెల్ల ముందు ఏం లేక్పోయిండే
ఉమ్
ట్యాంకిది ఎక్కుతరూ కద ఎంత కష్టమో పైకి
ఉమ్ ఇంకే అండి
ఇంకేం లేదు సరే ఉండనా
ఉమ్
పైక్ కాద్ర పైక్ కొమ్ము దగ్గర పైకి
ఫస్ట్ వల కట్టిపెట్ పోయుంటర్ పాయింటు